బాగున్నారా అండి
బాగున్న అండి
ఆ
మీరు బాగేనా
ఆ మేము కూడా బాగున్నామండి
ఏ సంగతులండి
మ్ చెప్పాలండి ఏం చేస్తున్నారండి మరి
ఏం లేదండి ఇగ ఊరికనా కూర్చొనున్నం ఎండాలు బాగున్నాయి
ఆహాహా
మ్
నిన్న బక్రీద్ అయింది కదా అండి ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నారా అండి
ఆ బక్రీదు అంటే అది ముస్లిం పండగ కాదండి ఇగ వాళ్ళకి కొంచెం పండగ అంటే వాళ్ళు చేసుకుంటారు మనకి మా దగ్గర అయి తే మేము చనా ఘనంగా జరిపేది ఏందంటే దసరా
దసరా అ అవునండి మా సైడ్ కూడా దసరా చాలా బాగా చేసుకుంటామండి బతుకమ్మ పెరుస్తారా అండి మీరు ఆహా నవదేవి నవరాత్రులు ఫాస్టింగ్స్వి అవి ఇవి ఉం స్తారా అండి తొమ్మిది రోజులు అవునా
తొమ్మిది రోజులు ఉం తొమ్మిది రోజులు ఉంటారు ఇక్కడ చాలా మంది దేవి మాలలేసుకుంటారు అ అ మాలలేస్ కుంటారు దేవి దేవి నవరాత్రి గడుపుతారు
ఆ అ అహ మ్ మా దగ్గర కూడా అంతేనండి దేవి నవరాత్రులకి ఫాస్టింగ్స్ ఉంటారు చాలా మంది మాలలేస్ కుంటారు ఆ నైన్ డేస్ బతుకమ్మలు పెరుస్తారండి
మ్
బతుకమ్మలు సద్దుల బతుకమ్మ ఇంకా లాస్ట్ డే అయితే ఇగ చాలా ఘనంగా జరుపుకుంటారండి
మా దగ్గర కూడా అంతే రాత్రి తెల్లవారుజాము ఫోర్ ఓ క్లాక్ అయితది మాకు
ఆ అవునండి చాలా బాగా ఆడతారుా ఆ ఒక్క రోజు అవునవునండి శ్రీరామ్ నవమి ఉగాది అవన్ని చేసుకుం
ఆవని జ జరుపుకుంటాము దసరా బాగా అందులో
దీపావళి అవునండి దీపావళికి వ్రతాలు ఉంటాయా అండి మీకు లక్ష్మీ వ్ర
ఆ మా కొడుకు మా వాళ్ళకు ఉంటాయి మాకేం లేవు నోములంటే ఈ చన్న బ్రదా ఇలా లక్ష్మీరా పూజలు అంటే మామూలుగా ఇప్పుడు వాణిజ్యం చేసే వ్యాపారస్తుల
ఆ అవునండి వాళ్ళకే ఉంటయ్ ఆ షాపర్ అవును వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీ పూజలు చేసుకుంటారండి అవును మాకు కూడ ఉంటాయండి మాకు దీపావళి రోజు ఆ కేదారేశ్వర వ్రతాలు ఉంటాయి కదాం డి నోములు అవి చేసుకుంటామండి మేము దీపావళి రోజు సాయంత్రం
అవును ఇక్కడ కూడా చ మా దగ్గర కూడా చాలా మంది చేసుకుంటారు కానీ కాకపోతే మాకు లేవు
అవునా అహ ఉ
అంతా అన్ని ఓకే హోలీ ఆడు స్తారు దసరా చేస్తారు దీపావళి శ్రీరామనవమి తర్వాత ఉగాది ఇప్పుడు మి ఏది శివరాత్రి
శివరాత్రి అవునండి శివరాత్రి కూడా చాలా బాగా తీస్
అవును గా యాత్ర ఉంటది అప్పుడు యాత్రకు వెళ్ళడము అట్ట
ఆహా
కాలకుడుమ
ఆ అవునా
ఇంకా
చెప్పాలండి ఇంక
మీ దగ్గర జరుపుకుంట్ర దసరాకి మంచిగా
ఆ చేసుకుంటారండి దసరా దీపావళి హోలీ చాలా బాగా చేసుకుంటారు ఉగాది రోజు ఉగాది ఉగాది పచ్చళ్ళు చేస్తారు భక్ష్యాలు చేస్తారు ఇవన్నీ చేస్తారండి మా సైడ్ కూడా శ్రీరామనవమి రోజు ఆ పూర్ణం చేస్తారండి ఖచ్చితంగా చేస్తారండి పూర్ణం చేస్ స్తారు ఇగ శ్రీరామనవమి రో ఆ చేస్తారండి అవునండి
మీ దగ్గర భక్ష్యం అంటే ఇట్లా రౌండ్ టైప్ లో ఉం
ఆ ఆ అవునండి రౌండ్ టైప్ లో ఉం
ఆ పిండలో ముంచి నూనెల వేయడం అద అవి భక్షము పూర్ణం అంటేనేమో
ఆ ఇవి చపాతి చేసి దాంట్లో అది పెట్టేసి పూర్ణం చేసి దాంట్లో బెట్టి బెల్లం తో
ఆ
అవి చేసి పెట్టి కాలుస్తారు కదండి మన చపాతీలు నార్మల్ గా చపాతీలు కలిసినట్టు ఆ దాన్ని పూర్ణమంట ఇంకా ఉగాది పచ్చడి చేస్తార
ఉ మా దగ్గర కూడా
చెడ్ రుచులతోని ఉగాది పచ్చడ చేస్తారండి
ఉ
శ్రీరామ నవమి జరుపుకుంటారా అండి టెంపుల్ కెళ్తారా అండి
ఆ వెలుడే
ఆహా హ
రామనవమి రామ కళ్యాణము
రాము కద అవునండి రామ ఆ మేము కూడా అంతే అండి మార్నింగ్ వెళ్తాము టెంపుల్ కి రామ కళ్యాణం చూసుకొని అక్కడనే అన్నదానం చేస్తారు కదండి అక్కడనే తినేసి మళ్ళీ సాయంత్రం ఆ సాయంత్రం మళ్ళీ ఊరగింపు కూడా ఉంటదండి
ఉ మాదగర కూడా సేమ్
ఆ ఊరగింపుకి దానికి కూడా వెళ్తామండి మేము
ఆ
ఆ
ఇంకా దసరాకి మరి నాన్ వెజ్ చేస్తారా
ఆ దసరాకు నాన్ వెజ్ చేస్తామండి బతుకమ్మ వరకు మాత్రం దేవి నవత్ర నవరాత్రులు ఉంటాయి కాబట్టి అంత వెజ్ఎ చేస్తారండి ఆ ద చివరోజు మాత్రం జమ్మి అయిపోయినాక చేస్తామండి ఆర్ ఆర్ రోజు జమ్మి ఉంటుది కదండి జమ్మి పెట్టుకుని అందరి ఆశీర్వాదం తీసు కొని చేస్తామండి మళ్ళీ మార్నింగ్ అయితే పూజ పూజలు చేసి వాహనాలకు పూజలు కూడా చేస్తారు కదండి
అవును
పూజలన్నీ చేసి చేస్తామండి మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా అండి
మా దగ్గర అయితే బాగా బాగా చేస్తారు
అవునా
హ్మ్
రావణాసుని కలుస్తారం అండి దసరా
అవును తప్పకుండా
ఆహాహా
మీకు
మా సైడ్ కూడా అండి రావణాసుని ఖచ్చితంగా కలుస్తారండి దసరా రోజు ఆ జమ్మి పూజ అయిపోయినాక రావణాసుర్ని కాల్వడం ఉంటందండి అవును ఆ అక్కడ జాతర కూడా ఉంటదండి చిన్నగా
అవును మీకా
ఆ అవునండి
మా మా దగ్గర జాతర ఉండదు కాని జమ్మి పూజ పెద్దగా చేస్తారండి జమ్మి పూజ చేసి తర్వాత జమ్ కూ తెచ్చిన తర్వాత రాంగ రాంగ రావణాసుూడిని కాల్చిన తర్వాతనే ఇ అందరికి జమ్మి వెడతారు అన్నట్టు
అవునా
హ్మ్
మా సైడ్ శివరాత్రికి కూడా చాలా బాగా జాతరలు జరుగుతాయండి మా సైడ్ మళ్ళీ బోనాలు కూడా చేస్తారండి మల్లమా బోనాలు అంటారు కదా
అవును అది ఇప్పుడు కాదు కదా అండి
ఆహా ఇప్పుడు కాదు ఆ డిసెంబర్ ఆ డిసెంబర్ లో చలికాలం డి డిసెంబర్ లో ఆ ప్రతి ఆదివారం ఒక టూ టైమ్స్ ఏమో ఇంట్లుంటదండి. మళ్ళీ ఇంకొకసారి దగ్గరు ఉన్న శివాలయాలు లేదంటే అవిలోని ఐట్ సైడ్ ఉంటాయి కదా అళక్కడికెళ్ళి చేసుకుంటామండి. బోనాలు గూడ ఆ మల్లన్న బోనాలు అంటారండి అవునా
మళ్లన్న బోనాలు మా ఇంట్లో రెండు సార్లు పోసుకుంటారు. గుళ్ళో రెండు సార్లు పోసు
ఆ ఆ అవునండి అవునండి ఇంట్లో రెండు సార్లు రాజుల కని అంటారు. ఆం బోనాలే అండి
ఆ వన్ మంత్ మొత్తము నాన్ వెజ్ లేదు ఇగ
ఆహా లేదండి ఒకసారి ఆ ఇవి స్టార్ట్ అయిందంటే లేదండి. వన్ మంత్ మొత్తం అస్సలుకే తినమండి.
మా పాప వాళ్ళు కూడా అంతే మొత్తము బట్టలు విండి ఇల్ అంత శుభ్రం చేస్
ఆ ఇల్లంతా శుభ్రం చేసుకొని చేస్తారండి.
ఆ
డిస్
ఇంకా
ఇంకేమేం జరుపుకుంటారండి మరి? ఎవరైనా ముస్లిమ్స్ వాళ్ళు రంజాన్ అవివి ఏటైనా వెళ్తారా అండి?
ఆ ఆ తీసుకొస్తారు మా ఫ్రెండ్స్ ఉంటారు కదాండి ఆ తీసుకొస్తారు సాయంత్రం అలా ఇ ద్ ముబారక చెప్తారు మేము కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తాము. ఉ వాళ్ళు చేసుకుంటే పక్కన పక్కన తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్లంతా సేమ్యాపాయస త మన సేమ్యాపాయసనికి బాగా తేడా ఉం
అవును చాలా అండి అసలు ఇంత చేసిన వాళ్ళ టేస్ట్ మనకు రాదండి హ్హ్
వాళ్ళు అదొక రకమైన సేమ్యా చేస్తారు కదా బావుంటది అది
అవునవునండి మేము కూడా అంతేండి మేమేం చేస్తామం టే మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళేమో మాకు ఆ రంజాన్ రోజు సేమ్య తీసుకొస్తే మే మేము మనం సంక్రాంతి రోజు మనం అప్పాలు చేస్తాం కదండి.
అవునవును
కి అవి మేం మేము ఇస్తామండి వాళ్ళకి ప్రతి సంవత్సరం అలానే చేస్తామండి.
మాద మా దగ్గర కూడా అంటే మనం ఇచ్చిన ఇయ్యకున్న వాళ్ళై తే మనకు గుర్తు పెట్టుకొని అళ్లగ ఉమ్
ఆహా
మా దగ్గర ఉగాది బానే జరుపుకుంటరు, శ్రీరామనవమి బానే జరుపుతారు. శివరాత్రి ఇంకా ఘనంగా జరుపుతారు.
ఆహా దసరా
తర్వాత దీపావళి, సంక్రాంత్రి ఎస్ ఆ ఈ సంక్రాంత్రికి అయితే పిండి వంటలు మేము రకరకాల నే చేస్తాం చక్కినాలు, గారెలు, అరిసెలు, మురు కులు మళ్ళ ఇగ కోయం పెళ్ళై ఉంటే కొత్త బిడ్డ అల్లడు అల్లుడు రావడం వాళ్ళకి ఆ వాళ్ళకి సారే పోయడం మ అన్ని ఇ అన్ని రకాలు ఇగా
ఆహాహా సంక్రాంతికి చేస్తారా అండి అ ట్లన్ని ఇవన్నీ అహ దీపావలీ క అహా
తల్లుని తీసుకొస్తాము
ఆహా
అప్పుడు ఆయనకు బంగారం పెట్టడము బట్టలు పెట్టడము పలారాలు మ దగ్గర దీపావలి లీ కొత్త అల్లుడికి ఇది ఉంటదంట దసరాకి తిసుకరాము కని దీపావళికి దసరాకి మామూలుగా వచ్చి వెళ్తారు కానీ ఇవన్నీ ఏం చెయము దీపావళకి కొత్త అల్లుడు కొత్త బిడ్డ అని పన మంటలు పిండి వంటలు అవన్నీ చేసి వాళ్ళకి బంగారం కొ త్త బట్టలు అవన్నీ పెట్టి వాళ్ళని రెండు రోజులు ఉంచుకొని పంపిస్తామట్ల
అవునా ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయాలు కదండి ఇవన్నీ
అవును
అవునవును
మున్పపటి సాంప్రదాాలకు మున్పపటి కథలకు వేరు వగు ఇగ
అవునండి చాలా మారిపోయాయి ఇప్పుడు అవునవును
మ్ ఇంకేం విశేషాలు
చెప్పాలండి ఎండలు చాలా ఉన్నాయ అండి మరి
అయే సు ఎండలకు ఇగ వాటికీ చెప్ ప్పాల్సిన పనే లేదు ఎండ గురించి ఎండకి అడగాల్సిన పనిలేదు మనం చెప్పాల్సిన పనే లేదు ఇగ పోద్దున అంబలీ చేసినా కొంచెం అందులో మజ్జిగ కలిపి పి పిల్లలలకు ఇచ్చిన మా నేను కొంచెం తాగేసిన సాగేసిన తర్వాత ఇగ మధ్యాహ్నం కొంచెం లంచ్ చేసి ఇగ రెస్ట్ తీసుకుందామని
అవునా అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ టైమ్ మాకు ఇచ్చినందుకు
థ్యాంక్ యూ
ఓకే అండి బాయ్ అండి